హలో ఏమో ఒ ఇటు ఫుల్ మబ్బు అయితుంది రేపు దాంట్లో మస్తు మబ్బు అయింది అంట
ఉహు ఆంటీ ఫోన్ చేసిందా
ఆ మా పిన్ని వేసింది ఇప్పుడు ఇక్కడ గుడా ఫుల్ ఎండ కొడుతుంది ఎండలనే ఫుల్ మబ్బు అయింది
వర్షం
ఏమో పడాలి ఈ వేడి బాగుంది
మళ్ళా బంద అయినాక కూడా కూడా ఫుల్ వేడి అయితది
అవును బంద్ అయినాక కూడా అట్లానే వేడి అయితది
ఇప్పుడు పడొద్దు రా అన్ని చెడగట్టవానాల
అవును ఇవి మామిడికాయలకి
కానీ పడుతది కచ్చితంగా పడుతాది
పడుతది కం ప్రతిసారి పడుతాది
నిద్ర వత్తలేదా అశ్వద్కి
ఇంకా లేదు
ఇగ పంటే నైట్ దాకా ఇంక లేవడు కదా ఎన్నిటికి పడుకుంటురు రోజు
ఏయి తొందరనే ఇక్కడ మరే ఏం లేట్ ఏమ కాదు ఇక టెన్ అయితంది కాచ్చు అంతే
ఊ
హ్మ్
మేము అయితే నిన్న నైన్ థట్ టికే పనాం నాకు ఇగ కండ్లు ముత్ అయితే నాకు నిద్రత్తలేదు అని నేనేమో వన్నాడు మే తిన్న లేతాడు పిచ్చి లేసింది
హ్మ్ హు
టూ మిస్ లద్దు ఎటు మేసలు లేద్దు గిం గిత్త బెడ్ దిగి అటు ఇటు నడిచిన అట్ల కూడా లేతాడు వా టార్చర్ అయింది నాకైతే నైట్
ఓ షట్
ఫోను పట్టుకున్న తిడుతాడు నైట్ ఫోన్ చూడకని మరి రానే రా మధ్యాహ్నం పన్నాక క ఎట్ల వతాది చెప్పు
అవును
నాకు పండకపోతునేమో ఇక ఏదో కోల్పోయినట్టు అనిపిస్తది పడుకోండి పడుకోండి అలువాటే
హ్మ్ హు రేపు పోతావా గుడికి హుమ్మ్
ఏడపోత ఇడయెడ ఉండదు అప్పుడు
హూ దగ్గర లేవా
లేవు
లేవా మీకు దగ్గరా
దగ్గర ఏడు ఉన్నాయో ఉన్నదట ఒకటి గాని
అ
నేను పోను అన్నయ్య లేనే లేడు ఎట్లా పోతా ఉన్న కూడా పోను ఎందుకంటే జనాలు బాగుంటారు
హాలిడే ఏం లేదా
లేదు ఉగాది కి ఇచ్చేడే
ఆహా ఇంకా మరిష్
డి మార్ట్‌లో మెత్తలు తెచ్చుకుందాం మన
మంచిగా ఉంటాయి కదా డి మార్ట్‌లో
ఆ మెత్త ఉన్నాయి కాళ్ళ మధ్యలో పెట్టుకుంటే పెట్టుకొని పండుకోమన్నాడు డాక్టర్ నాడు మస్తు ఉందండి మన చె మ త్త ఉన్నా ఒక మెత్త అన్నయ్యనే పెట్ కొకుంటం
నడుం నొప్పి ఉంటది ఇప్పుడు బాగుంటది బ్యాక్ పెయిన్ కి ఇట్లా స్ట్రేట్ గా పడుకోరా అదిలా
ర ఏమ అయితలేదు గాని
అయ్యో లెఫ్ట్ సైడ్కో రైట్ సైడ్ క వడుకోమంటారు కద
లెఫ్ట్ కి వండాలి లెఫ్ట్ కి వంటనే డైజెషన్ మంచి ఉంటది బేబీకి ఆ కరెక్ట్ ఏదైనా అందుతుంది
నేను లెఫ్ట్ సైడ్ లోనే ప న్నా ఇప్పుడు గానీ
లెఫ్ట్కి నాక్కూడ మంచి నిద్ర పట్టింది లెఫ్ట్
హ
అలవాటు అయింది ఒక పక్క వండుకున్నాడు కాని అయితే లెఫ్ట్ తే ఎల్లెలు కర వంటాయిగా
నివ వడుగుంటావు కదా అట్ల వడుకో
ఫస్ట్న్నా అయితే ఈ పిలకి వెళ్ళ ఒక్కటేసిండు
అవునా
బోర్ల బొక్కల వన్న ఫస్ట్ మంత్ త్ల్నే సెకండ్ మంత్లా
అద్దదు
పన్న అయితే ఒక్కటి ఇచ్చిండు పండ మంచిగవండని. డాక్టర్ కుడయెప్ పిండు బోర్ల బొకలా వంటుందని ఊ
హహ
ఏ అట్లా వడుకోవద్దు పడుకోవద్దని ఇగ డాక్టర్ యెప్పిండు కరట్ల అల్లు వట్ ట్గాట్
అట్లనే ఐతది
అట్లనే ఉండేది తెల్సా బేబీ
హి హి
బోర్లబొక్కల వండుకొని ఉండే
ఊ
అబ్బా
ఇంకా మరి షాపింగ్ జేష్ణవ ఈ మధ్యల
దీన్ కూడా వట్కఓతలెను ను అనుకుంటునవా
ఆ
ఆవ్ గదొకటే తక్కో నేను ఆన్లైన్ షాపింగ్ తప్ప నేను బయట ఒక్కసారి కూడా షాపింగ్ కోను
ఇప్పుడేం నైట్ డ్రెస్లు గిట్ల ఏం జేయలే
నైట్ డ్రెస్లు ఎందుకు ఇప్పు నైటీలేనాయె అత్తమిగ తెచ్చింది గివ్వే ఫీడింగ్ నైటీలు
నువ్ జూలేదా పాం పా ఊ మటర్నటియా
అవ్వే తెచ్చింది రెండు దె చింది ఇంకోటి మా అత్తనెడ్డింది అడిగు ఓయినంక కొనుక్కుంట నెక్స్ట్ మంత్ ఓతే కీ రౌండ్ టాప్ ఆర్డర్ట్ నా మంచిగా ఉన్నది
అవునా
కొంచెం పొట్ట కనపడదు అవేసుకుం
మా మా అప్పుడు నాఅప్పుడప్ ఇప్పుడు బయట కనిపిస్తుండ ఇంస్టాగ్రామ్ లోనే గానీ మీషో లో ఫ్లిప్ కార్ట్ లో లేకపోతుండ అవి
ఇప్పుడు వచ్చినాయ్ ఇప్పుడు అన్నిట్లలాచ్చినాయ్
ఆ అప్పుడు ఓన్లీ వెబ్సైట్లలా
పదహారు వందలకి రెండు నైటీలు రెండు ఫుల్ పెట్టీ కోట్లు దే చిరు అస్త ఎక్కువ పడ్డాయి అంటే ఐదు వందల కు వర్ధదమ ఏమో మరి
ఉంహు
పదహారు అంటే ఎనిమిది పడ్డట్టు కనీసం వంద రెండు వందలు ఉండదు అరన వంద అంత రెండు వందలు ఉంటదారా
ఫుల్ త్రీ హండ్రెడ్ నేను కొన్నది ఫోర్ ఏమో మంచి ఉంది కాలిటీ
త్రీ హండ్రెడా క్వాలిటీ మంచిగుంది
అదే నాది ఫోర్ హండ్రెడ్ కావచ్చు
ఆ మొత్తం రెండు నైటీలకు రెండు నైటీ పెట్కోట్లకు పదహారు వందలు అయిందట
త్రియేస్కో
ఉమ్ ఏ తథౌసండ్ తథౌసండ్ అయినా ఇది త్రీ త్రీ హండ్రెడ్
అదే అదే
ఉమ్ కరెక్టే ఐదు వందలకు ఒకటి పడ్డట్టే ఎక్కువ ఏంబల్లే
ఎక్కువనలే కదా మరి
కానీ జిబ్బు కానబడదిట్లా
ఇింది ఉంటాయి
పేంగాన వాడి కిందికే ఉంటాయి పట్టప్పుడు వేస్తూ చెప్పు ఎప్పుడైనా వేసుకోవచ్చు
హు
ఎట్లా అయినా రెండు సంవత్సాల దాకా ఇవ్వినా
ఆ అబ్బా ఉంటాయి మనకు ఎసి ఎసి బోర్ రావాలి
ఆ అబ్బ మా తమ నైట్టిల్ కూడా సోకిల్ సోకుల నైటీలు కొంటాది
సహూ హూ
కాప్ పది నైటీలు ఉన్నాయో ఏమో మగదంసా ఒక పది పదిహేను తినుండొచ్చు మొన్న ఇడికి వచ్చినప్పుడు టీమ్ అటుపోతే కూడా రెండు కొనుకుంది
అవునా
ఆ అబ్బా కొం అంటానే ఉంటది చీరలు నైట్ టీలు ఇక్కడికత్తెఅన్నయ్య డబ్బులు ఇస్తాడు మల్ల మా విజయచ్చ పోతే ఐదు వందల అట్లిస్తాడు నెల నెల అన్నయ వైరు పాయలు ఇస్తాడు ఆ మొన్నమా వినయ్ ఏదో జాబ్ లో జాయిన్ అయిండు ఆ ఫస్ట్ సాలరీ నాకు ఐదు వందలు వాళ్ళ అమ్మకయిదు వందలు ఇచ్చిండు
హు
ఆ ఏ మా ఇటు వచ్చేటప్పుడు తాత వెయ్యి రూపాయలు ఇచ్చిండు నాకు వెయ్యి రూపా పాలు అన్నకు వెయ్యి వాళ్ళు అత్తమ్మకి వెయ్యిరుపాయిలు ఏం జేత్తదో ఏమో పైసలు
హ్ హ్ హ్ హ్
ఎక్కువ రేటు ఏమన్న కొననీ నూటి మ్ నూటి యాభై రూ చీరా అంటది తెల్సా ఎట్ల పాడైతాయ్ చెప్ ఓ సమ్మర్ కాట నా ఆఫర్ పెట్టిరు వన్ ఫిఫ్టీ రూపీసే అంటది ఈగా అల్లా అతమ్మా నాతో తిడుతది అన్ని పనికిరాని చీరలు కొంటది ఒక్క మంచి చీర కొనుక్కొ నీ ఏటన్న ఫంక్షన్ లక్ పొంగబట్టే కోవాలి ఎందుకు రోజు పట్టు చీరల్ కట్టుకొని పోవాలంటది రోజంతా చీరలే కడతది మల్లా కిస్తే ఐదు వందలే నాలుగు వందలే అం అంటది
అక్కడ హోటల్స్ ఉన్నాయా బంద్ అయినాయా
ఏ మస్తు బందైనయ్ రా నేనైతే మస్తు బందైనాయ్ కాల్ పే నేను ఇడ్లీ దోశ లాస్ట్ సండే నే నా మొన్న సండే పోయినా అ లేవు ఓన్లీ బిర్యానీకే ఉంటాయని చెప్తురు
అ బిర్యానీ కట్టెల పోయి మీద పెట్టోస్తాందేమో
ఆ
అ
అవును
అయ్యో ఇప్పుడు ఇక్కడ ఏ పెట్రోల్ బంక్ ల లేదట మన్చిరియల్లా
అవునా ఏమో ఏమయితదో ఏమో పరి చెప్పు ప్పా
మ్మ్
కానీ నిన్న తో డీజిల్ పెట్రోల్ యూనియన్ ఏదో రిలీ చేష్ టింది షార్టేజ్ ఏం లే
షార్టేజ్ ఏం లేదు ఫేక్ న్యూస్ అది అదే చూసినా అందరు స్టేటస్ లో పెడతాండారు కదా చూసినా
ఆ చూష్నాన్ లే ఏం షార్ట్ ఉందింగని
అది నిజమా ఏది నిజము
ఏమో లాక్డౌన్ న్యూస్ మాత్రం నేను చూసినారా నిన్ న
ఆ
లాక్డౌన్ పెట్టే ఛాన్సెస్ ఉ ఏదైనా కరోనా ఎట్లా ఎదుర్కున్నామో దీన్ని కూడా అట్లెదుర్కోవాలి అనేసి మోడీ మాట్
మోడీ మాట్లాడిండది వస్త అట్ల చెయ్యాలన్ ట గదా మరి ఉంటదట
నేను వీడియో కాల్ చేత్తా ఆగు
మరొక నిమిషం గా ఓకే మరి బాయ్
ఆ